వినిపిస్తుందా
వినిపిస్తుంది వినిపిస్తోంది తిన్నావా బ్రో
తిన్నా అన్నా
ఏం చేస్తున్నావు
ఎంలే ఇగ కూర్సుున
ఎక్కడ ఉన్నావ్ ఇంటికాడ ఉన్నావా బయట ఉన్నావా
బయట బయట ఉన్నా
అవునా
ఉమ్ బాగుంది
హేస్ బాగుందా మరి
ఉమ్ మొత్తం అంతా బాగున్నారు
ఆ అవునా
చె
మరి నువ్ ఫోన్ చేయలే ఇవళ
ఇవాళ మొత్తం బిజీ ఉండే కద అన్న
అవునా
ఉమ్
అ సురేష్ అన్న కూతురే అయితే లా డ్కి లడ్డు ఉంది తమ్ముడు ఓ చాలా లడ్డు ఉంది ఇప్పుడే వచ్చి ఇప్పుడే ఫోటో వచ్చింది
అవునా నాక్బెట్టు
మస్త లడ్డు ఉంది బ్రో బద్దుగా ఉంది చాలా
ఉమ్ ఇంకేంది అమ్మాయి లేకుండే అమ్మాయి కూడా వచ్చేసింది ఇగ
అమ్మాయినే ఉండదు ఇప్పుడు
ఉమ్ మనం అనుకున్నట్టే అయింది కదా అన్న ఉమ్ మస్తుంది కదా అన్న
కదా చాలా లడ్డు ఉంది కదా ఉమ్ ఉమ్ అదే
సందీప్ వాళ్ళ కంటే కొంచెం ఇది లడ్డుూగానే ఉంది కదా
ఓ చాలా లడ్డూగుంది
ఉమ్ ఎం బేటూరు ఇవి మొత్తం
అది కొది సీషలో ఉందట
అహో అంటే అప్పుడే వా చ్చిన బేబీ సర్వైవ్ అవ్వదు కదా ఈ వెదర్ కి అందుక అందుకోసం కొద్దిసేపు పెడ తారేమో ఎన్ని రోజులు పెడతామని చెప్పిరంట
ఏ అట్లా ఏం చెప్పలే
అదే కొద్దిసేపు పెడతారేమో ఒకరిడే మొత్తం
ఉమ్ అస ఎంత ఎంత బాగుంది మా వదిన ఏమో కొడుకు కావాలంట వదిన హు అంతే పాప సూపర్ ఉంది ఏద ఏ భలే ఉంది ఓయమ్మ ఏడుస్తుంది కదా ఏడస్తలేదని అప్పుడు భయపడ్డారు
మంచిగా బుగ్గలు బిగ్గలు ఎట్లా మంచిగా వస్తున్నాయి
అ వారే అవును మాట్లాడదాం అంటే వాళ్ళతో ఇప్పుడు
వన్ మంత్ టూ మంత్ బేబీ బేబీ లెక్ ఉంది
హు అవును కదా ఓ చానా మంది స్టేటస్ పెడదాం
పెడదాం నేను కూడా పెడతా
హు నువ్వు మంచిగా మ్యాటర్ రాసి పంపు నాకు ముబ్బా ఏం తిన్నావ్ మరి
కోడికురా
అవునా హు
వదిన పేరు ఏంటి అన్న
మహేశ్వరి హు ఏం మరి ఏం తిన్నావ్
ఏమిలే అన్నా ఈరోజు కిచిడి ఉండే
హు అట్లా ఉంది
మంచి అయిపోయింది అన్నకి పోయిండా అన్న ఈ రోజు కలిసిండు నాకు పొద్దున్నే
పో పోయిండు పోయిండు
సీను
ఉ శిను కూడా ఇవాలేే పోయినరు
చీ ఒక రోజు అయితే చూసిపోతుండే
హు అదే ఏం చేస్తున్నావ్ మరి
ఏం లేదు అన్న
అవునా అ సూపర్ ఉంది కదా జ్యోస్నకి పంపూ లాస్య నీకు పంపాలా
ఆన్లైన్ లో లేదు
పడుకున్నదా
ఊ
ఉ జ్యోస్నాకు పంపుతా జ్యోస్నతో ఇప్పుడే మాట్లాడినా నేను మామి పోయిందట్ట వాళ్ళ దగ్గర.
అవునా
ఊమ్
నేను గూడా మాట్లాడినా మరి సాగర్ బావా చెప్పలే.
అవునా ఎప్పుడు మాట్లాడినవ్ ను
ఇందాకే నీకి తర్వాత వాళ్లతో మాట్లాడినా నేను
అవునా చి బయట ఉన్నాడు గావచ్చు
ల అక్కడే ఉన్నాడు ఎందుకు బయట ఉన్నాడు, నేను మాసీతో కూడా మాట్లాడినా.
అయితే చెప్పపోతే ఏమైతది బ్రో, నువ్ ఏంది బ్రో మొత్తం మా మనుసుల్ మీద తీసుకుంటున్నావు.
ఏ అట్లని గాదు గానీ వచ్చిందని చెప్పలేదు అని అంటున్నా
అంతేనా అదె అదె ఏం చేయలో ఎందో ఇప్పుడు మనం ఎట్లయినా ఈ మాట్లాడాలి తమ్ముడు మాట్లా నాది ఆట్లా వస్తే ఎట్లా మరి
హు ఏమైతుందో మొత్తం అట్లా అయిపోతుంది నాది నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంటే నాది కూడా అట్లా కావాలి కదా నా
అవును సురేష్ అన్న ముఖంలో లేదు కదా, వదిన ముఖంలో ఉంది.
ఊ
ఆ అవును తుమ్ బాహుబలి ఉంది
ఊ
స్సుహు మరి ఏం జేస్తున్నావు మరి
ఏం లేదన్న
అవును అయ్యా ఇదీ ని మనకు ఎప్పుడొస్సయి తమ్ముడు ఈ డబ్బులు నాకు అర్థం కావడం లేదు.
ఇవీ సక్సెస్ కన్ఫామ్ అయిపోతే అవే వచ్చేస్తాయ్ అన్నా మనం ఇగా అంతా చూసుకోవాల్సిన అవసరం ఏం ఉండదు దానికి
కానీ కన్ఫర్మ్ కావాలి కదా
అయిపోతాయి అవి వాళ్ళే చూసుకుంటారు మొత్తం
ఎన్నీ ఎన్ని డేస్ లో కన్ఫార్మ్ అయితది అసలు అది
మొత్తం బడ్తది
అమ్మో కన్ఫామ్ ఆడక్కా
మళ్ళీ వాళ్ళు మనీ ఏసేస్తారు ఒక టూ త్రీ డేస్ లో మనీ వచ్చేస్తాయి మనకు.
అవునా చాలానే టైం పడేటట్టు ఉంది కదా అదే చూద్దాం ఎంత పడుతయో మనకి పైసలు అయితే ఉం రావాలి అ
ఆ
తంది ఒకటో తారీఖు దాకా వస్తే మంచిది అనీల్ కూడా బోయిండొచ్చు అక్కడ డ్యూటీకి
ఎక్కడికీ
నిర్మలే పోయిండట ఆయన కూడా
అవునా ఎందుకు
నిర్మల్ అదీ చ అది ఏమంటరు ఏదో డ్యూటీ ఉంటది గద
ఏం డ్యూటీ అన్నా
అదీ ఏమంటర్ దాన్నీ రామ్నవమి డ్యూటీకి పోయిండయట
అహాహహాహ అక్కడ బైంసా ఆ ఏరియాలో అవచ్చు మరి
ఇ అరే మమ్మీ ఫోన్ చేస్తుంది మాట్లాడాలా
ఒక్క నిమిషం రెం నిమిషాలువు
అదే అదే మస్తుంది పాప పాపదే మాట్లాడాలి అని పాపాయక్క టాపిక్ దొరికింది ఇవాళ మనకు
హ రాస్తున్నా కానీ స్టక్ అయితూ రాస్తున్నా
అవునా ఇప్పు ఎప్పుడొస్తావు మరి నీది గ్యారెంటీ ఏం లేదు అనుకుంటా
తిమంటూరు వచ్చేస్తా అంటే నువవు ఉండకపోతే ఎట్లా ఉంటుందని మీరే చెప్తారు
మళ్ళా నువ్వు వస్తే అది ఇంకా వాళ్ళు ఇద అవుతారు ఎందుకు
ఏం చేస్తాన్నా
ఒట్గా ఎందుకు
ఆ
ముందే నాకు అడిగిందిీమ్ మామిీ
ఏమని
ఏమంటుం అరవింద్ ఏమైనా అన్నాడా అంటే ఏమన్నలే
ఊ
బాగుంది అంటున్నారు ఇల్లు మంచికి లేద అంటున్నారు అన్న ఆమె చెప్పింది
ఆ
అనిల్ కూడా మామ వాళ్ళు ఇక్కడ పోయే వాళ్ళు అట్లనే అంటున్నంటే
ఆ
అరవింద్ కూడా కొద్దిగా ఇల్లు చిల్లు ఉండది అన్న కాని కంపౌండ్ వాళ్ళ కడుతున్నారు మంచిగాని ఉండి అంటుండే అంటే అవునా అదే మొ మొత్తం మాదేయం చెప్తున్నారని చెప్పింది ఏం కాదు అరవింద్ చెప్తుండే జాబ్ ఉంది కదా
హ
ఎక్కడైనా కట్టేసుకుంటారు చిన్నగా గుంట ఏమవుతుంది అని చెప్తే అవును నిజమే అంత
లేదన్న వాళ్ళకు వాళ్ళు మొత్తం కావాలనే చేసి నీకు తెలివట్లేదు
ఎవరు
వీళ్ళలే అనిల్ వాళ్ళే
ఆ
వాళ్ళు వాళ్ళ డాడీ కాల్ చేస్తే చూద్దామని సాయంత్రం చెప్ప్ర నెక్స్ట్ డే వాళ్ళ కా వాళ్ళ డాడీ కాల్ చేసిండ అని మళ్ళీ నాకు చెప్త్ర
ఏమని
ఇగో ఫస్ట్ డే ఏమైంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు కాల్ చేస్తుారు కదా
ఆ చూద్దామన్నారు సరే మనం మాట్లాడదాం
ఇంకో దాంట్లో చేస్తా
ఆ నేను చేస్త నేను మాట్లా ఆ ఇంటి ఇంటికాడ మాట్లాడతా సరే సరే